హలో
ఆ బాగున్నర రా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నారా ఏం చేస్తళ
ఏం లేదు కూర్చున్నాం తిన్నాం కూర్చున్నాం
తిన్నారా ఏం ఆ తిన్నంరా
ఏం కూర
ఆ పప్పు మీది
మావి దొండకాయ కర్రీ
దొండకాయ కర్రీ
ఆ స్కూల్ క వెళ్ళండ చిన్ను
ఆ ఎల్లుండి రా ఏ మొన్నటిదాకా పెళ్లి పొయచ్చ నిన్న అటు ఇటు తిరిగిన నిన్నటి నుంచే వెళ్తాంది స్కూలుకి
అవునా పెళ్లి ఎవరిది?
అంటే ఆ మా రిలేషన్ వాళ్ళదర అక్క కొడుకు అవుతాడు వాళ్ళ పెళ్లి అయితే ఏ వానలు లాగేవి ఆ వారాంల వారంరోలు అట్టే ఇలినా వన్నట్టు.
అవునా
ఉ ఏనేనుంట జలా వెల్తా
అదే స్టేటస్ చుసిన
చూసిలా హ
ఆ
ఎం చేతున్నావ్ అమ్మ వాళ్ళ పనికిలిలా
ఆ వెలి వెళ్లిళ్లు
వేయాలా
అ
తలరమా రోజు
ఎం మున్నది హె హి ఏం లేదు మొన్న ఖాళీ చేసిన రోజు హైదరాబాద్ పోయినాము. పోయి మళ్ళీని నెక్స్ట్ డే వచ్చినాము. నిన్న ఖాలీస్ మరి ఎవరికి ఫోన్ చేద్దామా అని చెప్పి చూసినా. ఎవ్వరికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరు అందరికి చిన్న పిల్లలు ఉన్నారు.
అవును ఆ
ఇయ్యా ఇంకో అక్కుంది అని ఆమెకు రాలేదంట.
అవునా
నాకొత్తలేదు, వత్తలేదు అని చెప్పి అన్నది. ఇక ఆమెకి ఏంటదో గూగుల్ పాస్వర్డ్ ఏమో కొట్టాలంటే ఇక అది అయిన తర్వాత అవుతుంది. కావచ్చు అని చెప్పి ఇక మాట్లాడలే నిన్న ఫోన్ చేసి మాట్లాడిన ఇ అంతే ఇక. ఇక ఎవరి ఫోన్ చేయాలో అర్ధమయితలేదు, ఏం మాట్లాడాలో కూడా అర్ధమయితలేదు.
- ఉ నేను కూడా చేేద్దాం అనుకుంటే ఏడరా ఖాళీ ఏడున్నది. చిన్నోని పట్టుకొని తిరుగిడే సరిపోతాంది. నాకు కూడా ఏడ టైమ్ చిక్కుతాలేదు. టైం దొరుకుతలేదు ఇలా పడుకున్నప్పుడా ఈడు సైలెంట్ ఉన్నప్పుడే ఇయ్యాలే కదార
అవును. ఆ కొంచెం మాట్లాడకుండా ఇట్లా డిస్టబెన్స్ ఏమి ఉండద్దు కదా. అని చెప్పి
ఇ పడుకున్నారు సార్ ఉ ఆడిండు ఆడిండు ఆడిండు పడుకుంటకుంటాడు. ఇన పడుకుంటేనే ప్రశ్న శంతతారా లేకుండా ఎట్లా ఆ ఆడుపిత్తాడు ఆయన నింబడది ఇ కుంటు ఉండాలి ఎప్పటికీ
ఆ నెక్స్ స్కూలు పంపిస్ ఇస్తరా
ఆ పంపిస్తారా కాకపోతె తీసుకుంటారో తీసుకోరో వాళ్ళు అంటే త్రీ ఇయర్స్ నిడందే తీసుకోను అని అన్నారు అన్నట్టు ఇ కేడామ ఆ మన్ననే బర్డే అయింది గదా
టూ కంప్లీట్ అయిందా
ఆ టూ కంప్లీట్ అయింది మొన్న సిక్స్ కి ఏవ త్రియ సిధ తీసుకుంటా అన్నారు ఇక నేను కూడా వెళ్దాం అనుకున్ డా ఈయన ఈయనతో పోతే మ నేను కూడా ఈయనతోనే తిరిగాల్సి వస్త ఆడ కూడా అందుకే ఇంగ ఆ ఏం చేత్తరింక
ఏమున్నదంటే ఏమి లేదు ఆ అదీ అవును నైన్త్ దాటింది కదా నైను ఎవరు ఏం సైలెంట్ గానె ఉన్నారు ఫోన్ చేయలే నాకు డబ్బుల కోసం అని
అవునా దాటింది ఈ నెల లాస్ట్ కదా
ఆ మరి ఎవరు సైలెంట్ గానె ఉన్నారు కదా
నిన్ను అడగలేదా నువ్వు ఫోన్ పే చేత్తవని అన్నారు వాళ్ళు
ఆ ఫోన్ పే చేత్తగని మరెవ్వరు అడగలేదు నన్ను మరే లేట్ అయితంద లేకపో పోతె ఎట్లా అని చెప్పేసి నేను
ఉ ఈసారి మా అత్తమ్మకె కదా
ఆ మీ అత్తమ్మకె మీ మీ అత్తమ్మ ఒక్కతె ఉన్నది గద ఎలా
ఇ ఆమె లాస్ట్టు అన్ని అన్ని కల్పి లెక్ లెక్కలు చేసింది ఆ వాదన లెక్కల్ చేసి ఈ నెల లాస్ట్ అందరి అమౌంట్ జమ చేసి నా పేరు చెప్తా అన్నది మొన్న లెక్కేస్నా చిన్న ఔట్ జెసి
అవున
హ్మ్
ఆహా
లెక్క ఎట్టి ఇత్త డబ్బులు అమౌంట్ కాలేదు కదరా ఇప్పుడు ఎత్తుకున్న వాళ్ళు అందరు ఇయ్యలే కదా ఇంట్రెస్ట్ అవన్నీ ఇగ అన్ని కలిపితేనే ఇత్త అని చెప్పింది అన్నట్టు
అదే ఇంకా కాలేదండి అంతె కదా ఈ రెండు మూడు నెలల నుంచి లియలేదంట ఒకోక్కోలు
ఉం ఏమో ఇగ నెక్స్ట్ సారి ఒక టెన్ మెంబర్స్ ఏసుకుంటె సారిపోతది ఇంతమంది అవసరం లే ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళ సరిగ డబ్బులు ఇత్తలేదు అంటె అసలే ఇత్తలేరు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ ఇవె ఇయలేదు వీల్లు
అదే ఈయ్యట్లేదు గదా అని అంటంది ఇగ అత్తమ్మ గుడా
హమ్
ఏ ఇత్తలేరు అంత చికాకైతాంది అన నంట
నెక్స్ట్ ఏసుకున్నప్పుడు ఏ త్తవారా
ఆ ఇస్తా చెప్పండి ఇస్తా
ఆ
కానీ తక్కువ మంది వేసుకొని కొంచం చమ అంట
ఆ ఎక్కువ ఆ తక్కువ మంది టెన్ మెంబెర్స్ వేసుకొని ఈ థౌజండ్ కట్టుకుంటే టెన్ మంత్స్ వరకు అయిట్లా ఇట్లా సిక్స్టీ మెంబర్స్ అయి సారీ ఈ ఈ ఊడి ఈ ఊడి ఇయడానికి చతన అయితలేదు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఊడి ఇయడానికి అనిళ్తారు వాళ్ళు
ఆ వెళ్ళినప్పుడైనా కొంచెం ఒక టెన్ థౌజండ్ వచ్చింది అని అన్న అది ఉంటది కదా
అవునవును నెక్సర్ వాళ్లని అవసరం లేదు మనకు కొంచెం మంచిగా కట్ లను తీసుకొని మన వేసుకుంటా అయిపోతుది
ఆ ఈ కట్టేటోళ్ళు కట్టేటోళ్ళు చూసుకొని వేసుకుంటే సరిపోతుది వామ్మో అందరి అంత పదహారు మంది వేసుకున్నామో డబ్బులే ఏమో కొంచెమ ఎవరేమో ఇయట్లేదు
హ మత్త న ఇవి కూడాడా మళ్ళ ఇ అన్ని అటలకి ఎస్ అత్త అద ఇవి మ ఈ సంగం పైసలు అవటం నాగదే హ
ఆ ఇంక ఇట్లనే ఉంటాం కదా అంటే
ఎ ఏ అాలరా పని చెతేనే చేతనే కట్టడానికి అది అయితది స్కూలు పోవాల పూలుదం హండ్రెడ్ పర్సెంట్ ఉండది అని ఏ పట్టుకున్న వాళ్ళు అయితే తెలిదు వీళ్ళు అందరూ పోతారు ఇక్కడ మ ఇంటి పక్కన వాళ్ అందరూ పోతారు వాళ్ళతో కూడా పనిపోే
మీ అత్తఅమ్మ ముంటాను మీ అత్తఅమ్మ ముంట దా
తందే ఇడవటుకు తదురా పాటు
ఈయన తోడు తిరుగడం అంటే ఆ గీడైతు అ
మాట్లాడుతలే
మాట్లాడతలేదా
మాట్లాడుతులేదు ఆ రోజు గొడవనా కంచాలు అట్లేనేమో ఏ వత్తలేదు మనం మన పెద్దని కూడా హాస్పిటల్ జ్వరం వచ్చింది అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ హాస్పిటల్ లో ఇంజక్షన్స్ గ్లూకోజ్ లెక్కిచీరు ఆ చూసి కూడా ఇంటి దకా కూడా ఎట్టా ఉందా అని అడగలేదు రానప్పుడు ఆమెతోనే ఏంది ఆ అత్తలేదు మాట్లాడతలేదు ఇ రానప్పుడుని సరేలే ఓ
అంతైతే అదే మరి ఇము ఉంటుందేమో ఇంటి దగ్గరా అయినా ఈ ఈయన ఇము ఇప్పుడు వీళ్ళు తిరిగే తిరుగుడికి మనకే అస్తస్తుది ఇక ఇక్కడే తిరుగుతది
మల్వేర్ దగ్గర కూడా ఆగదు
ఆ
మ్మ్ ఆగాడు ఈయనండడు అది అంతర ఆ పట్టుకోదు ఆమె కూచున్న కాదనుంచి లేగలేవదు ఆది ఈయనా వ లే సరికి ఎక్కడ కోర్కుత ఫస్ట్
అదే ఇ్యా అంత టైం అయిత ఉంటది
మ్మ్ అయినా కనీసం ఎట్న్న అయినా కనీసంమ ఎట్లుందా అని ఇంటికిచ్చి చూసిపోతే అది వేరు అనిటికథరా
అంతే మరి ఆయనను ఆయన చిన్న పిల్లవాడే కదా ఆయన అనకేం తెలుసు అయనన్న ఆయనతో మాట్లాడన అయిపోవు కదా
ఆ ఇ ఖర్చుడ లేదు అసలు
మ్మ్
మ్మ్ ఇ టచ్చలేదు చేసేది లేదు ఆ మాట్లాడలే
ఆ అయితే ఆకాంక్షకు చెప్పుదామనిని అనుకున్నా నేను ఇదే విషయం ఏమో ఇమా హాస్టల్ ఉన్నదా మరి రట్లు ఉన్నది అని అని అనుకున్నా ఎందుకంటే లిఫ్ట్ చేసినా డబ్బులు వత్తయి కదా
అవునవును
అన అనుకుంటే ఇ ఏమో మరి ఇగ ఆ ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో
ఆమె పనికి ఎల్తాంది కాలేజ్ ఫీజు కట్టాలంట మాకు మన్న స్కాలర్షిప్ వచ్చిందట వాళ్ళు ఇంక శానా డబ్బులు స్కాలర్షిప్ మొన్నటిదాకా రాలేదట
అవునా
ఆ రాలే కానీ ఇంటికాన్నే ఉన్నది ఇగ ఇప్పుడు మొన్న ఏవో ఫై ఏమో పడ్డాయాట పట్టుకనే ఇంకా పడాలి వెళ్తది కావచ్చు ఎగ్జామ్ రాయడానికి కానీ చెప్తా నేను ఆమెకు సాయంత్రం వచ్చినంక కూడా చెప్తా
ఈ మానసక్క ఉరికి పోయింది అంట కదా
ఆ లేదున్నదిరా
ఉన్నాదా
ఆ ఉన్నది పిల్లలు ఎలా స్కూల్కి వెళ్లిళ్లు
ఆహాహ అయితేవరిదో పెళ్లి అని చెప్ దు పోయింది అని అన్నది చె మా అమ్మకు కూడా చెప్పుదామని అని అనుకు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే
పెయింది వచ్చింది రా
అవునా
ఉం
మళ్ళీ ఇట్లనే ఎప్పుడైనా టాస్క్లు ఇచ్చినా కూడా చేసుకోవచ్చు కదా ఫోన్లు ఉన్నాయి కదా అని
అదే అదే చేసుకోవచ్చు చేసుకుండు మనకె నయం కదర ఇంటికాదుండి కూడా చేసుకునుడు నయమే కదా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నయమే
ఎవలకైనా డబ్బులు అవసరమే కదా
అంటే అంటే అట్లాంటలేను రా వేరే వాళ్ళు వేరే అంటర ఇప్పుడు చిన్న పల్లని పట్టుకొని వాడు పడుకున్నప్పుడు అట్లా టైం ఖాలిగా ఉన్నప్పుడు చేసుకుంటే నయమే కదా
ఆ బెటరే ఇంకా మానసక అక్కక్కి వాళ్ళు స్కూల్ కి పోతారు కదా అంటీ
వాళ్ళు గుడ పోయినా ఆ చెప్తాను నేను ఒకవేళ మానసకి వచ్చినంక
ఆ చెప్పు చెప్పి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోమను రాదు ఇద్దరిని
ఆ
డౌన్లోడ్ చేసు
వీళ్ళిద్దరికి చెప్తాలే ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళిద్దరికి చెప్ తా
ఆ చెప్పు
ఆ
ఎట్లున్న రా మళ్ళీ ఎప్పుడు వచ్చడు మీరు ఇక్కడి
అయ్య మొన్నటి దాకా వచ్చుకుంటేనే ఉన్నాం ఇగ మొన్న హైదరాబాద్ పో వచ్చినం మొన్న నే ఇగ అంతే ఇక మళ్ళీ ఎప్పుడన అంటే పండగకి చెప్పలేము ఇగ కొత్త పండకు వతం కావచ్చు
అవునా
ఆ
సరే మనిీ మళ్ళీ చేయనా రా చూడచ్చు
అదేనా అండి
హ్మ్